హ చెప్పండి
ఆ వినిపిస్తుందా నా మాటా క్లియర్ గా
ఆ వినిపిస్తుంది అండి చెప్పండి
అదే ఆ హాస్టల్ లైఫ్ ఆ మన ఇప్పుడు ఎట్ల అంటే చిన్న పిల్లల్ని వాళ్ళ వాళ్ళ వర్క్ ప్రెజర్ లో పిల్లల్ని హాస్టల్ కి ఏస్తున్నారు అసలు ఎందుకేస్తారు ఇంత చిన్న వయసులో త్రీ ఇయర్స్ బేబీని ఫోర్ ఇయర్స్ బే బేబీ నీ ఎడ్యుకేషన్ స్టార్టింగ్ లోనే హాస్టల్ కి వేసేస్తున్నారు హలో
అంతే
అదే ఎడ్యుకేషన్ స్టార్టింగ్ లోనే వాళ్ళు వేసస్తున్నారు అన్నమాట మీ ఒపీనియన్ ఏంటి దాని మీద
అంటే నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఊ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే ఊ నువ్వు గవర్నమెంట్ స్కూల్స్ ల మామూలుగా మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో గాని కాలేజెస్ లో గాని అ అరే ఇప్పుడు వాళ్ళు చాలా దూరం నుంచి వస్తా ఉంటారు అన్నట్లా ప్చ్ దూరంగా ఉంటారు కదా ఊర్లలో నుంచి వచ్చేసి వీళ్ పడదన్నట్టు కొన్ని మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ ఏమి హాస్టల్ పెట్టరు
ఊ అవును పెటరు
ఊ వేరే అదర్ క్యాష్ట్ ని బట్టి వాళ్ళు వాళ్ళుగా ఫ్రీ గా పెట్టుకుంటారు
అవును
అట్లా ప్రైవేట్ స్కూల్స్ ఏమవుతున్నాయంటే చిన్నప్పటి నుంచి వాళ్ళే స్కూల్ వాళ్ళే హాస్టల్స్ పెట్టుకుంటారు
అవును
అది ఎక్స్ట్రా ఇన్కమ్ అనమాట అవసరం లేదు ఎందుకంటే అంటే దగ్గరలో ఉన్నా కూడా మస్ట్గా మీరు ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలని కొన్ని కొంతమందికి ఆ ఇప్పుడు టెన్త్ వాళ్ళకి అనుకోండి తెడేవార్స్ అని అవి అని ఇవ అని ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే అని వాళ్ళు ఫోర్స్ఫుల్ గా జాయిన్ చేయచ్చు
చె అవును అవును కంపల్సరి మండేటరీ పెట్టుకో
దగ్గరే ఉన్న ఒకే ఊర్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు హాస్టల్లోనే ఉండాలి అన్నమాట్టు
అవును అవును
అది అన్నేసెస్సరీ ఇప్పుడు అవసరం లేదు కదండి ఇప్పుడు వాళ్ళు ఎంత చదివ నా వాళ్ళకి గుర్తుండేదే వాళ్ళు ఎగ్జామ్స్ లో రాయగలుతారు సో అలా ఆ మెమరీ నే వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఎంత చదివినా ఏం చేస్ వేేస్టే అదే గవర్మెంట్ స్కూల్స్ లో వాళ్ళు ఏమి స్టడీ అవర్స్ పెట్టకపోయినా స్టడీ అవర్స్ పెట్టినా వాల్ చదివిన ఏ స్టూడెంట్ కి ఎంత బ్రెయిన్ ఉంటే అంతనే రాస్తారు అంతనే ఏ మార్క్స్ కానీ వస్తయ్ నువ్వు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకి ఏం ఏం తెలుస్తుంది ఫోర్త్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ గానీ వాళ్ళకి అవసరం లేదు కదండి ఇప్పుడు హాస్టల్ లైఫ్ అంటే ఎంత ప్చ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసు కోలా సెల్ఫ్ గా డిఫెన్స్ అంటే డిసిప్లన్ ఆ వస్తుందని లేదంటే పేరెంట్స్ కి బర్డేన్ తగ్గుతుందనో హాస్టల్లకు వేయడమే తప్ప
ఊ అవును
చానా స్ట్రగల్ అవుతార హాస్టెల్ లైఫు
అవును అవునండి
ఊ పన్నాన్ని ఎక్కువగా ఫీల్ అవుతారు
అదే ఇంకా ఎట్లా వస్తది చెప్పండి. ప్రేమలు ఇప్పుడు, చిన్నప్పటి నుంచి హాస్టల్లోకి వేస్తారు. సో వాళ్ళకి ప్రేమ రావు, ఎట్లా అంటే, అరే పెద్దగాయనాక చూసుకోపోతే అంటారు. ఎట్లా వస్తే ప్రేమ. ఇంట్లో ఉంటేనే, గద వచ్చేది. పరిస్థితి.
అవును, అవును, అవును, ఇప్పుడు అదె కదా.
వన్ ఇయర్ కూడా, ఇంట్లో లేకుండా, ప్రేమలు రావాలంటే, రావు కంపల్సరిగా.
అవును.
ఉమ్
ఇప్పుడు పిల్లలని, మనం ఎంత బాగా చూసుకుంటే, వాళ్ళు రేపు అదర్. మనం అంతా అంత, ప్రేమ పెడితే చూసుకుంటారు. అదే, వాల్యుయ్స్ స్, వాల్యుయ్స్ స్ అనేది. తెలుస్తస్తాయి. నా అలుడికి, నువ్వు ఫస్ట్ ఎల్ కేజీ యూకేజీ. చ్చి హాస్టల్ కి వేసేసి, వాళ్ళని అరే కలవండి. జనాల్లో కలవరు, ఎవరైనా వస్తే ఆ ఉ వెళ్ళేసి. రూమ్ లోకి, అ కూర్చునియడము అంటే, ఇప్పుడు వాళ్ళ. కి ఎంత ఆ మంది పిల్లల్లో ఉన్నా, వాళ్ళ లోన్. నేస్ వాళ్ళదే ఉంటుందనమాట, అది పెరిగిపోతుంది. ఇంక ఎప్పటికి కలవలేరు. కూడా ఇప్పుడు జనాల్లో కలవాలన్నా, వాళ్ళకి అదొ ఒక ఫీల్ అనమాట. చ్
అవును!
కూల్ క్రౌడ్ ఉన్నా, వాళ్ళు సహించుకోలేరు.
అవును.
ఆలో త
ఎ చెప్పు అ వినిపియట్లేదా.
ఆ ఇప్పుడు వినిపిస్తుంది.
అదే, వన్ ఇయర్ కూడా, ఇంట్లో లేకుండా, అంటే వాళ్ళ ప్రేమలు వాళ్ళ మాటలు. వాళ్ళ ఆపేతలు, ఏవి లేకుండా నేను ఎట్లా చూసుకుంటాడు. పెద్దగేనాక అర్ నా వాడికి. ప్రేమలు ఎందుకుంటాయి. నీతో స్పెండ్ చేసింటే ఉంటాయి.
అవును!
ఉమ్ ఎంత అభ్యాసం, హాస్టల్ లైఫ్ అనేది వద్దు. ఇంకా ఎట్లు మీ
ఇంగా ఫీల్ అవుతారండి. ఏంటంటే ఇప్పుడు నన్ను. నే ఇప్పుడు, నువ్వు హాస్టల్ లకి వేసావు, గదా నీకు నేను హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో. చూస్తానని, కొంతమంది గట్టిగా, ఆ ఓల్డ్ఎజ్ కి వ చేయంగానే, ఓల్డేజ్ హోమ్కి వేయడము. లేదంటే అట్లా ఖచ్చితంగా చేస్తారు. అంటే మనం ఫెంచ్ టైప్ గాని తీసుకోవచ్చులా, అ అంటే చిన్న ఇప్పుడు, నువ్వు నన్ను ఎలా చేసేవ, నన్ను చిన్నప్పుడే నన్ను హాస్టల్ కేసే. టవున్నట్టు.
ఉ అవును.
మ్ అలా, అంటే కొంచెం సైకో, అంటే అదే వాళ్ళకి. బ్రెయిన్, అలా వెళ్తుందనమాట.
అవునవును.
ఉమ్
ఉహు అ ఇంకా, అ పిల్లలు హాస్టలైఫ్ వద్దు.
అవునండి. అవసరంలేదు కూడా. మీరు ఎలా చదివిచ్చిన, మీకు దగ్గరలో ఉన్న. స్కూల్స్నే వేయడం, గానీ ప్రైవేట్ స్కూల్స్. అంటే మీరు దగ్గరలో ఉండే ఉండేలాగా, చూసుకుంటే సరిపోతుంది.
అవును, అవును.
గవర్నమెంట్ లోనే వేసుకుని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పిల్లలు ఫ్యూచర్ ఏమంటే నువ్వు మార్క్స్ చూడరు వాళ్ళు నీ స్కిల్ చూస్తారు అంతే నీకు జాబ్ కావాలంటే
అక్కడ మా చూడు ఒక ఉ అ టాలెంట్ ఉంటంది అట్లా ఎడ్యుకేషన్ ఉ అట్లు ఉండ ఆ వాడి టాలెంట్ బట్ టాలెంట్ చూసే ఏదో అంబానీ మాదిరిగా ఇట్లా ఉంటందనమాట
అంతే ఏమో గవర్నమెంట్ స్కూల్స్ లో చదివినవాళ్ళకి జాబ్స్ రావచ్చు లేదు అంటే నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు లేదే అంత స్వల్పను నువ్వు ఎలా ఎదగాల అనుకుంటే వాళ్ళ ఎదుగుతారంతే
అవునా
వాడు చదివిచ్చిన నా ప్ర కొడుకు ప్రయజకుడు కాలేదంటే
ఉం అవును
తనకు తనకు అక్కడ దాకా మైండ్ తినేసీంటారేమో ఆ అదా ఏదైనా ఏదైనా మనం ఉం మనషులం కాబట్టి మనకి ఎంత వరకు మన బ్రెయిన్ తట్టుకోగలుగుతుంది అంత కొంతమంది ఎక్కువ చదివేసి కూడా పిచ్చోలు అయిపోయి లాగా అయిపోతారు
అవును అవును
ఆ అలాంటప్పుడు మనం ఇంకా ఎంత చదివిచ్చీనా వేస్ట్
అవునా అదే ఉం ఇంకెంది
ఇంకా ఇంకా మీరు ఏమైనా ట్రిప్స్ గాని
ఆ ట్రిప్స్ అయితే ఎంజాయ్ చేస్తా ఉంటా
ఉం ఎక్కడికైన్నా రీసెంట్ టైమ్ లో వెళ్లారా
ఆ రీసెంట్ అంటే ఆ వెళ్ళాను సేవకు ఒక టెంపుల్ కి ఉం అంటే చానా అగా ఫీల్ అయినను
ఓకే
ఉం అంటే ఆ వెళ్లాల్సిన చోటకి వెళ్లల్సిన ఉందే ఖచ్చితంగా ఒక్క సారి అయినా
అవునవును
అట్లా
ఉం అండ్ డ్రసింగ్ గాని అక్కడ సేవ గాని
అవునవును అంతా ఒక మెమరబుల్ డే అండి అది
ఓకే
అ
ఇంకా ఇంకా ఏమన్నా ఇంకా అలా అక్కడ సేవకెళ్ళలి అని ఏమన
ఆ వెళ్ళాలి ట్రై చేయాలి
ఆ
అంటే కంపల్ ఎక్స్పీరియన్స్ చెయాలి అది
ఉం వేరే వేరే ఎక్కడనా
ఉకే ఇక్కడ లేదు
చూడాలనుకున్న ప్లేస్ లు
అట్లేం లేదు చూడాలి ఆ కొత్తగా చూడాలి అనుకున్నవి ఏం లేవు
ఆ
చూసిన చూసినవే ఇంకా చూడాలని అని అనిపిస్తుంది నాకు
నాకంటే భద్రాచలం వెల్లాలని చాలా ఉందండి.
ఆహా అట్లనా, వెళ్ళాలి బట్ కుదరాలి కదా.
ఆ
ఆ వాళ్ళు అనుగ్రహిస్తేనే, మనకి వస్తుంది పిలుపు.
మనం కూడా మనం గానే దాని గురించి ఆలోచించాలి, మనం ప్లాన్ చేసుకోవాలి కదండి.
అవునవును ప్లాన్ చేయాలి, ఆయన అనుగ్రహిస్తే అన్ని సక్సెస్ అయితే వెళ్ళొచ్చు ఈజీగా. ప్రాబ్లం ఏమి ఉండదు.
అవును
అంటే మీకు అదొక డ్రీమ్ డెస్టినేషనా?
డ్రీమ్ డెస్టినేషన్ అనేం లేదు గానీ, వెళ్ళాలంతే.
ఉహు నా నేను ఒక అబ్బాయి రీల్ చూసాను అన్మాట నార్మల్ మన గవర్నమెంట్ కూల్ అబ్బాయి
ఆ
ఆ అంటే అబ్బాయి ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్నాడంట, అదర్ అదర్ కంట్రీస్ లో.
ఆ
ఆ ఎయిట్ నైన్ కంట్రీస్ ఏమో విజిట్ చేసేస్నాడు. అంటే ఒక రీల్ చేసినా అంట సార్ సోషల్ సార్ నమస్తే సార్ చూడండి సార్ నేను మీరు ఇండియా మ గీజెట్ నాకు సరిగ్గా రాదని చెప్తాండ్రీ, నాకు ఇప్పుడు నేను ఎయిట్ కంట్రీస్ తిరిగి వచ్చినాన్, చూడండి సార్ అని అంటడు. ని నిజమే కదా అ నివు ఉ నీ కంట్రీ మ్యాప్ తెలుసుకుని ఏం చేస్తావు నువ్వు? ఉండే మీ ఉండే కంట్రీలో అన్ని తిరిగితే చాల్ అయింది నీకి అట్లా అంతే కదా హు
అంటే అలా కాదు, ఇప్పుడు మన మనం ఇండియా మ్యాప్స్ అంటే మనకి మన స్టేట్స్ మనకి మనకి మనకి తెలియాలి కదా, మనకి ఏ స్టేట్స్ ఉన్నాయి మనకు సంబంధించి మన ఇండియాలో
తెలియాలి, తెలుసుకునే టైం వస్తుంది కానీ టార్చర్ చేయకూడదు.
టార్చర్ కాదు అది జస్ట్ బేసిక్ క అన్మాట బేసిక్ నీకు ఎంత తెలుసు
అదే అంటే అప్పుడు కూడా నార్మల్ కామెడీ గానే చేసినడు, చూడండి సార్ నేను కంట్రీస్ తిరిగినాను, నాక్ మ్యాప్ అప్పుడు గీసెక్ రాద్ అంటాండ్రి.
ఎయిట్ కంట్రీస్ లో ఇండియా కంట్రీగాని తిరిగనరో లేదో తెలియాలి కదా. ఫస్ట్ ఇల్లు, తర్వాత నువ్ ఎక్కడన్న.
ఉ
అల
ఓకే అండి
ఉ